హలో హలో ఆ బాగున్నావండి బాగున్నారా మీరు
ఆ బాగున్నామండి తిన్నరా
ఆ తిన్నామండి ఇప్పుడే తిన్నాం మీరు
ఆ మేము ఇంతకు ముందే తిన్నానండి ఏం క
ఏం కర్రీ చేస్తారండి మ్మ్ ఈ రోజు ఏమి చేసా పప్పు చారు చేశానండి
అవునా
మీరండి
ఆ నేనా కాలీఫ్లవర్ చేశానండి
అవునా తింటారా అండి అందరూ క్యాలీ ఉ ఉహూ
అయితే చాలా వేడిగుందండి
ఉమ్ డే మొత్తం చాలా హీట్గా ఉంటుంది మార్నింగ్ వచ్చేసరికి వెదర్ మొత్తం చేంజ్ అయిపోతుందండి మొత్తం చలి అంటే చలి కాలంలో చలి మార్నింగ్ టైమ్ ఎలా ఉంటదో సేమ్ మా అలానే చల్లగా ఉంది వాతావరణం అవునండి మా దగ్గర కూడా అట్లా అనండి ఇప్పుడు ఇంకా చలికాలం లాగా చేతులు పగులుతున్నాయి మొత్తం డ్రై అపోతుంది అవును స్క్రీ స్కిన్ అవునండి లిప్స్ కూడా పలుగుతున్నాయి తున్నాయి కదా ఆ అవునండి ఫేస్ కూడా చేంజ్ అయిపోతుందిండి వర్ష చలి కాలంలో ఉమ్ చలి తగ్గేటప్పుడు ఎలా చల్లగా ఉంటందో వాతావరణం అలా ఉంది నైట్ ఏమో కూలర్ పెట్టాల్సి వస్తుంది మార్నింగ్ అయ్యేసరికి మార్నింగ్ టైం అవును చలి ఎక్కువ అవుతుందండి అవును మా దగ్గర కూడా అంతే అండి ఇందాకనయితే కొంచె చినుకులు కూడా పడ్డాయి అవునా ఆ ఈ మధ్య వర్షాలు కూడా వస్తున్నాయి న్యూస్ లల్ల వస్తుంది పండగ ముందు రోజు ఉగాది ముందు రోజు ఫుల్ పడ్డది కదండి వర్షం ఆ మార్నింగ్ మొత్తం నైట్ అంత ఆ ఉరిమింది మిడ్స్ చూడు మొత్తం అవునవును టూ త్రీ డేస్ వర్షాలు ఉన్నాయి అంటున్నార్ మరి అవునవును అసలు అయితే ఈ టైం వరకు పత్తి కూడా కంప్లీట్ అయితది ఈ సర ఆ పత్తి కూడా కంప్లీట్ కాలేదు ఆ అవున అసలు ఇప్పటి వరక కట్టె మొత్తం ఇది చేసేటోళ్ళు అట్లాంటిది ఇప్పుడు పత్తి ఎరుతున్నారు ఇంకా మా సైడ్ అయితే
అవును ఈ సారి అంటే చలికాలంలో ఎండలు ఎక్కువ
అవును అవును అవును పత్తి తీసే వాళ్ళ ఉమ్ స్టార్టజ్ అయిపోయిందండి ఇప్పుడు తీసినా కూడా ఆ రేట్ కూడాఎక్కువ లేదండి రేటు కూడా ఏం లేవు పురుగుచ్చంది అవును అది దిగిపోయింది ఒకటి దానింతో మొత్తం ఎలర్ అతుంది అసలు అవును ఆ అవుతుంది అవును అవునండి మా సైడ్ కూడా అవునండి అసలు ఏరు ఇచ్చినట్లు కూడా ఏం లాభం లేదండి ఏంటంటే వాళ్ళకి ఏర్పించుకొని వాళ్ళకే ఇవ్వడం పంట నా మొత్తానికి వదిలేయడం కంటే అట్లా తీయడం కూడా బెటర్ అనేసి ఇహ సగం సగం అనేసి అయినా తీయిస్తున్నా వొదిలి పెట్టలేము కదండి బాధనిపిస్తాది ఉమ్మ్ వదిలేయ్ బుద్ధి కాదు ఏదో పోనీ వాళ్ళు తిన మంచి ఇస్తేగాని ఏరుపిస్తే ఆస్ శాటిస్ఫాక్షన్ వేరే ఉంటది
అవునండి
ఉమ్మ్ అవునండి పడిపోయినాయండి ఇది ఏంటో అసలు ఈసారి ఏం అర్ధం అవట్లేదు ఈ వర్షాలు ఏందో ఈ టైమ్లా ఈ మార్
అదే మార్చ్ అంటే మొత్తం ఎండలు ఉండే
ఉండేటివి మళ్ళీ ఇప్పుడు ఏమో వర్షాకాలంల వర్షం వస్తుందండి రంజన్ పెట్టుకున్నారు రంజన్ నీళ్ళ కూడా తాగట్లేదు బిందెల నీళ్ళతోనే సరిపోతంది లేకుంటే ఈ పా ఇప్పటి వరకి అసలు ఆ చల్లటి నీళ్లు లేక్ ఉంటే ఉండలేకపోయే వాళ్ళు అవునండి లేకుంటే ఇప్పుడు మధ్యాహ్నం వరకు మొత్తము మనం బిందల వాటర్ కూడా వేడే పోతుంది వేడి మొత్త్ త్తం మా దగ్గర అయితే కర్రీస్ రైస్ పాడైపోయేటండి సాయంత్రం వరకి మాకు బాగా హీట్ ఉంటది తొందర పాడైపోతాయ్.
ఫ్రిడ్జ్ లో పెడితేనే కర్రీస్ ఏమైనా అంటే మీకు
అంటే మిగిలితే పెట్టేస్తేనే ఆగుతాయి లేకపోతే సాయంత్రం త్రీ ఫోర్ అయిందంటే అది పాడైపోతది పప్పు అయితే ఆఫ్టర్నూన్ తినడమే లాస్ట్ అండి ఆ ఇగ తర్వాత అసలు ఉండది ఎంత బా అది చేసిన అది ఏం చేస్తా పాడేయమైతది అంతే చూడండి ఈసారి మొత్తం కూల్ గుంది వెధర్ మొత్తం అసలు ఎట్లా అంటే ఇట్ల వెదర్ ఉంటేనంట ఇప్ప పువ్వు పడుతది అనేసి అంటరు కదా అండి ఆ అవునా ఈ సీజన్ లో ఎంత కూల్ ఉంటే అంత ఇప్ప పువ్వు పడుతదట ఇప్ప పువ్వు కూడ ఏరూపే రంగు తరగదండి
ఆ ఇప్పుడే ఇప్పు పువ్వు సీసన్ ఇప్
సీజన్ ఇప్పుడే అండి ఆ ఇప్పు పువ్వు తోని లడ్డు కూడా చేస్ తే అది ఇప్పుడు అమ్ముతున్నారు కదా అండి
కీళ్ళ నొప్పులకి వాటికి వీటికి ఇప్ప పువ్వు చాలా మంచిది అనేసి అంటారు
ఉమ్ అవును అవునవునవును ఇప్ప పూలు ఆ నెక్స్ట్ అవి ఏంటి అంటే ఆ మక్క పేలాలు జొన్న పేలాలు వాటితోని కలిపి కమ్ పల్సరి ఒక ఐ దన్నా ఇప్ప పూలందులో ఏసి తొలో ఏస్తారు
ఆ అవునవును పాలు పోస్తాం కొంత
అవును అవునవును కొంతమంది పెడ తరండి కానీ మాకు కూడా ఉంది కొంతమంది పెడ తారు మేమైతే నాగ పడిగల్ తీసి తి గోధుమ పిండితోని ఆ ఆ అవన్నీ వేసి మళ్ళీ పులగం కూడా వండుతామండి
అవునా మా అక్క వాళ్ళు వండుతారంండి సేమ్ అదే ప్రాసెస్ లో చేస్తారు మేము ఏంటంటే ఐదు రకాల ఇవి మక్క పిల్లలు అవి ఇవి అన్నీ చేసేసి అవి ఫలహారాలన్నీ తీసుకెళ్ళి మళ్ళ కొబ్బరికాయ పాలు అవి తీసుకెళ్ళి పసు
ఆహా ఆహా అవునా
ఉమ్మ్
మేమై తే ఏమండి హలో హలో ఆ మేమైతే ఇగ ఇట్లా పులగం లెక్క పప్పన్నం వండేసి పెసరపప్పు తోటి చేస్తారా అండి పులగం పెస్సల్లు తీసుకొని ఇసిరీ చేేస్తాం కదా
ఆహా అవునా
పచ్చి పెస్సల్లు ఉప్పుతోనే పులుగమన్నమండి ఆ ఈ ఐదు నాగపడిగలు తీస్తాం గోధుమ పిండితోని అవును మల్ ది దేవుంది నాదులమ్మ ఉన్న వెండి బిల్ల ఉందండి మాకు అవునా అది మా ఇంట్లో ఎవరు చిన్న వాళ్ళైత్ అ వాళ్ళకి వేస్తాం అన్నట్టు మా ఫస్ట్ నుంచి అట్లా వస్
ఆహా తరతరాల నుంచి వస్తుందా
వస్తున్నాయి ఇ కొన్ని కొన్ని పాటించాల్సి వెళ్ళి కొని పాలు ఆవు త పాాలు ఉంటాయి కదా ఆ ఆ రోజ అయితే కంపల్సరీ ఆవుపాలే తీసుకుంటాం అండి మేము కూడా అది చిన్న గ్లాస్ టెన్ ట్వంటీ రూపీస్ క అమ్ముతారు ఆ రోజు ఎందుకంటే కంపల్సరీ కొంటారు అనేసి ఆ రోజు రేట్ ఎక్కువ పాలే అవునండి అవును ఇంకా మేము ఆ రోజు ఏంటంటే చా అంటే టీ పెట్టుకోమండి అంటే నాగుల చవితికి అనేసి నెక్స్ట్ ఇది శివరాత్రికి ఇట్లా ఆ మెయిన్ కొన్ని నిషాల అయితే టీ పెట్టుకోమండి మేము పాళ్ళ తోటి పూజించేవి ఉంటాయి కదండి ఆ రోజు కంపల్సరీ మా ఇంట్లో టి ఉండదండి డికాషన్ పెట్కుంటాం ఎందుకంటే దేవుడికి పోసి మనం తాగుతామని అంటే మా పెద్దవాళ్ళు అలానే చేసిదిగా అది మేము అట్లా కంటిన్యూ చేస్తున్నాంమండి వాళ్ళు చేసింది మనం కూడా చేయాలండి
మ్మ్ అదే
మేము కూడా అట్లనే చేస్తం మేము కూడా అట్లనే ఇస్తామండి కొన్ని కొన్ని ఇక పెద్దవాళ్ళు చేస్తినయండి పాటించుకోవాలి వాళ్ళు కూడా మనం మంచిగా ఇస్తారు కదా
ఆ అదే అండి వాళ్ళ ఫస్ట్ నుంచి చేస్తున్నారు మళ్ళీ మనం కొత్త పద్ధతులో కాకుండా వాటినే మనము ఫాలో అయితూ మళ్ళీ మన నెక్స్ట్ జనరేషన్ కూడా చెప్తే ఇప్పుడు జనరేషన్ లో ఏంటంటే దేవుళ్ళని మొక్క అమ్మాలి ఇది తక్కువ ఎక్కువ అయిపోతుంది ఫ్యాషన్స్ ఇ ఇవి ఎక్కువ అవడం వల్ల స్టడీ రూట్స్
అట్లా ఎక్కువ బయటికి వెళ్ళడం వల్ల పూజలు చేయడం అనేది తగ్గిపోతుందిండి మనం మన పిల్లలకి నేర్పిస్తే నెక్స్ట్ వాళ్ళుగా వాల్ ఇష్టంఅండి మనం ఇప్పుడు చేసినాయి మన పిల్లలు చేస్ చెయ్యక పోవచ్చు కాకపోతే బట్ మనం నేర్పించడం మాత్రం మన బాధ్యత తర్వాత ఇక వాళ్ళు చెయ్యని చెయకపోని అది వాళ్ళకి ఇష్టం మ్ ఇప్పుడున్నదానికి ఇన్ ఫ్యూచర్ లో ఉండేదానికి చాలా తేడా ఉంటది చాలా డిఫరెంట్ ఉంది అసలు మనమే అంటే దాదాపుగా మనం పాటిస్తున్నాము కొంచెం ఒకటి మిస్ అయినా అయ్యో మనం పాటిస్తలేమని మనకపిని స్తుంది కానీ అచ్చే జనరేషన్ లో ఒకటి చేస్తేనే ఎ ఎ అయిపోతుందేమో అన్నట్టు అయిపోతుందండి ఎప్పుడ ఒకసారి ఇయర్లీ ఒకసారి అట్లా వస్తారు స్టడీకి వెళ్ళిన వాళ్ళు ఇంకా వాళ్ళ ఫెస్టివల్స్ అన్ని ఎప్పుడు జరుపుకుంటారుండి అంతే కదాండి అన్నీ చేంజ్ అయిపోయినాయి అ అప్పుడున్నయి ఇప్పుడు ఏమున్నావండి ఏమి గూడలేవు సరే అండి మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు ధన్యవాదాలండి మీకు కూడా మీకు కూడా అండి సరే